ఇది లిఫ్ట్ చేయడానికి మస్తు ఇబ్బందయ్ తాందిరా ఫోను
నాదా
నీది కాదు ఎవరిదైనా ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారు కదా, నీ నా నేన్ కూడా అట్లా. టచ్ చేస్తున్న
ఆ అవునా. మ ఫ్రెండ్ ది కూడా ఇంత ముందుకు నన్ కాల్ చేస్తే సిగ్నల్ లేదని వచ్చి కట్ అయితుంది.
ఆ ఇప్పుడు ఇవి అట్లనే అయితున్నాయి అసలు కు ఇ సిగ్నల్ ఉన్నా కూడా
ఏమో నిన్న చాలా కాల్స్ అట్లనే అయింది ఫోర్ ఫై దాకానే అయి
అవునా
ఏం చేస్తుళ్ళు
ఏముంది ఏం లేదు ఎన్నయినాయి టాస్కులు
అందుకే ఏం లేవ్ నిన్న మీతోటి మాట్లాడినేయి అయినాయి, ఇగ నేన్ మన మాట్లాడలేదు ఎవరితోటి.
నేను కూడా ఎవరితో మాట్లాడ్ లేద్ కా నా ఇంకా సెవెన్ ఏ అయినయి ఏమిజ్ జేతే
నే మళ్ళ చేస్త నం పిల్లలు ఉన్నరుగా ఇగో ఇవాళ మా అత్తమ్మ హాస్పిటల్ తీసుకు పోయిండు మా ఆయన మా నా కొడుకుని పట్టుకోని డ్యూటీకి వచ్చిండు
ఉమ్ ఏమైంది మీ అత్తగారికి ఓకే
మా అత్తమ్మకు మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయాలి అన్నరంటా దాని గురించి వాళ్ళు తిరుగుతాండ్రు
ఇక్కడెక్కనో ఆపరేషన్ లేకుండా అది చెత్తారు కదరా ట్రీట్మెంట్ చూసుకోని బోకపోయారు
ఆమెంగ చాలా చాల ముసలామె అయింది ఆమె ఫై ఫిఫ్టీ ఇయర్స్ ఎప్పటి నుండో నైనాకు
ఆహా
లేదు అందుకే
అంటే నేన అనేది ఎట్లా అనంటే ఇప్పుడు మీకు చిన్న పిల్లలు క దా మళ్ళీ ఆమె ఆపరేషన్ కు పోతే చూసుకోవడానికి ఇబ్బంది కదా మీకు అటు ఇటు అందుకనేసి ఒకసారి ఇట్లా కూడా ట్రై చేస్తే తనంతట తనే లేచి చి నడవ గలిగే అంత స్టేజ్ ఉంట అది కదా అనేసి
చెయ్యొచ్చు కానీ ఆమె మెడిసిన్ యూజ్ చేసి యూజ్ చేసి ఉన్నాదట ఇప్పుడుకి కావాలి నొప్పులు ఆమెకు ఇక్కడ నుంచి ఏరౌండ్ టెన్ ఇయర్స్ అయిత నాయి అట అ నొప్పి పెయిన్స్ ఏ వచ్చి
ఉమ్
ఇక తట్టుకోలేనా ఇప్పుడు బాగా నొపిలేస్తున్నాయి అని అంటుంది ఇక హాస్పిటల్ నిమ్స్ కి తీసుకు వే టే తక్కువ అయేది ఉంటే వాళ్ళు కూడా మెడిసిన్ రాస్తారు కదా నీచులా
ఆహా
ఉమ్
మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా ఆ
వాళ్ళు ఏం రాయాలే వాళ్ళు డేటా ఆప్స్ ఇకా దాని గురించే
మల్ల వాళ్ళ ఇంకొక కోడలు వాళ్ళు ఎవరనా ఉన్నారా మీకు తోటికోడలు వాళ్ళు వీళ్ళు అడపాడు
ఇంటి హలో
ఇప్పుడు మీకు చాలా ఇబ్బంది కదా కానీ తప్పదు చూసుకోవాలి ఆ
ఏం చేస్తాం మై వాళ్ళు ముసులిలైయిడు మా మమ్మీ అంటే అసలేదు మా మమ్మీ ఏ వద్దు తప్పు మా మమ్మీని చూసుకో అంటే మా మమ్మీ చూసుకోని అంటది రా అంటారు రా అంటే వస్తలేదు నను రా అంటే మా మమ్మీ ఒక్కతే మా నాన్న లేడు చెల్లి పెళ్
అరే ఇక వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి
పనికి వెళ్తది నేన్న ఇడా చూసుకొని ఆడ నాకు ఎట్లా అయ్యితది
మ్మ్ వాళ్ళం కూడా చూసుకోవాలి కద మనం అంతే
ఏం చేస్తున్నా ఇంకా తిన్నావా పాప
పా ఏం తినట్లేదు
పాలిస్తునవ నువ్వు
ఆ కొంచెం మురుకులు ఉంటే పళ్లలో నానబెట్టి కొన్ని చాయ్ వేసి కొన్ని నానబెట్టేసి ఇచ్చినం
నా బ్యాగ్కి తీసుకు వాళ్ళునవు తుండ్లు
కస్టమర్లు ఎవల్ రాలేదు కాబట్టి సరిపోతాంది ఎవలన్నా వస్తే
ఉంటే ఉంటది
ఇవాళ మార్నింగ్ నా ఇయర్ రింగ్స్ ఎక్కనో పడిపోయినాయి నాక్కడ ఇంకొక ఓ డ్యూటీకి టైం అయితాంది కమ్మలు తీసుకోవాలన్న కొడుకులు
హామ్
ఆ కొడుతుండు ఈ తీట పిలగాడున్నాడు తిటోడు తిటోడు కొడుకు తిటోడే
ఏం చేస్తున్నారు ఇంకా ఎల్లారా ఈ మధ్య తిరుపతికి ఏమన్నా మీరు
వెళ్ళలేదు మా బాబుకు వన్ ఇయర్ ఉన్నప్పుడు గుండు చేపిస్తానికని వెళ్ళినాము అక్కడికి అప్పుడు వెళ్ళింది ఇప్పుడు మళ్ళ మధ్యలో వెళ్ళలేదు ఎక్కడికి
మేం కూడా మా పాపకి నైన్ మంత్ తప్పుడేమో వెళ్ళాము
ఉమ్
నడుచుకుంటూ వెళ్ళారా లేతే బస్సుకి వెళ్లారా
బస్కే ఇగ నడుచుకు అంటే మెట్లు నడుచుకుంటూ వెళ్లి నం వెళ్లేటప్పుడు దిగేటప్పుడు బస్ కూర్చో సైలెంట్ గా కూర్చో
హుమ్
మేమైతే అసలుకు నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురు మా హా వెళ్లి లాంగా వెళ్లేటప్పుడు బస్సు కే వచ్చేటప్పుడు బస్సు కే వచ్చినం
నేనైతే బాగా అలస్ట అరేయ్ వదుల్ర జుట్టు తిడుతుండూ
పీల్చధి అంతే
మీ పాప అంతేనా
ఆ మా పాపైతే ఇంకా ఘోరం. తనకి బస్ ఇట్లా ఎవరన్నా ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా జుట్టు కనిపిస్తే చాలు.
ఊ పడుకున్నట్టుందిగా ఇప్పుడు.
లేదు లేదు కూర్చునీ బొమ్మలతోటి ఆడుతుంది. ఏం చేస్తున్నారు లంచ్ అయిందట్ టిఫినయిందా
ఏ మార్నింగ్ తినేశి వచ్చాను ఇంక ఇప్పుడు ఏమ్ తిన్లేదు. మా బాబ్ బున్ పట్టుకొనే ఉంటున్నా. ఆయనక్ చిప్సా, స్నాక్స్ గవి గొనుక్కొచ్చిన అవ్వే ఆయన తిన్నడూ. ఇగో ఈయన గూడా ఏం తిన్లే. ఇగేం తిన్లే
హ్మ్ హాయ్ ఆయ్ ఎల్లు ఉ
ఏం చేస్తుండు ఇంకా.
పని చేస్తరు
క్యాబ్ నడుపుతడు
ఆహా క్యాబా హ్మ్ ఇంకా ఏం చేస్తున్నరు ఏంటిది ఉ ఏం లంచ్ చేసి, ఏం కర్రీస్ చేసుకొని వచ్చారు బాక్స్.
కాకర్కాయ్ చేశ్ కాకరకాయ ఉంది
ఆహా! మీకు ఆఫీస్ దగ్గరేనా దూరమా.
లేదు బస్సుకెళ్ళీ బస్సుకి వస్తా.
హఫ్ హాఫ్ ఆన్ అవర్ ఉంటదా ట్వంటీ మినిట్స్ పడుతదా. హ్మ్ హు
ఇక్కడ కింద ఏమన్నా షాప్స్ ఉన్నాయా ఇటు ఒకడ సున్నాలు కన్నకళ చస్తా హలో వాటర్ బాటిల్ తీయలేదు బాబుకు వాటర్ బాటిల్ ద లేేదు పాలపాటి అ తాపి స్న స
హ
మర్చిపోయినా ఇక్కడ ఏనా సావాసమయ ఆను కాల అన్న ఏమన్నా షాప్స్ ఉన్నాయాన్న ఇక్కడ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇస్తాను బాటి అదే పాల తపిస్తాను అదే వాటరక్ంటది కదా అవి యా షప్ల ఉంటాయి ముందేన్న షాప్స్ ఉన్నాయా విశల్ మాట ఉన్నది ఇక్క దగ్గరే నడుచకుంటడా పోవచ్చు ముంబై తీస్తప్ప హలో
ఆ సర్లేండి టైం ఏనాంటేందిదినండి
హలో హలో
ఆ టైం అయినట్టుంది చూడండి. హలో హలో ఆ హలో
హలో